స్తున్నారా ఇప్పుడే వార్తలో చూసాను రా ఏడాది వర్షాలు సాధారణం కంటే చాలా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయంటే వాతావరణం చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది నాకు
అంటే హలో అన్న తర్వాత పక్కనోళ్లు హలో అనాలి ఏం చెత్తనవో అని అడగాలి మంచి అడగాలి ఎందుకు ఫోన్ చే ఎందుకు ఫోన్ చేసినావు అని అడగాలి ఏం చెత్తన్నావు అని అడగాలి
అంతగ్యాప్ లేదులే అయిపోయింది అడిగేసినా ఫస్ట్ హలో అన్నావుగా
సరేగాని ఏమో అంటున్నావు కదా నువ్వు ఇందాక వాతావరణం గురించా అవునవును ఇట్లా మనకైతే మంచిగా ఉంటాది కానీ పాపం ఈ సీజన్ వస్తే రైతులకు ఎన్ని కష్టాలు వస్తాయో కదా
నిజేం చెప్పావురా వర్షం పడ్డ సమస్య మరి ఎక్కువ పడినా కూడా సమస్య అసలు ఈ సీజన్ మొదట్లో విత్తనాలు వెరువుల కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా కల్తీ విత్తనాల వల్ల చాలా మంది నష్టపోతున్నారు
అవును అదైతే చాలా దారుణం అంత కష్టపడి అప్పులు చేసి పెట్టుబడి పెడితే తీరా మొలకలు రానప్పుడు ఆ రైతు పడే ఆవేదన అస్సలు చెప్పలేము మళ్ళా దానికి తోడు ఒకేళ పంట చేతికి వచ్చే టైంలా ఎక్కువ వర్షాలు పడ్డా కూడా పండించిన పంట మొత్తం నీళ్ళల్లో మునిగిపోతాది
నిన్నే పేపర్ లో చూశాను రా గాలివానకి వరి అంతా మొత్తం నేల మట్టం అయిపోయిందంట అలా పంట నీళ్లో కలిసిపోవడం వల్ల చాలా ధర తగ్గిపోతుంది కదా చేతికి వచ్చిన ముద్ద అందకుండా పోవడం అంటే ఇదేనేమో
అవును పైగా ఈ మధ్య కాలంలో కూడా వాతావరణం ఎట్లుంటుందో అర్థమైతేలేదు ఒకసారి ఏమో తుఫాన్లు అంటారు ఒకసారి అతి వృష్టి అంటారు అనా వృష్టి అంటారు ఏమ అర్థం అవట్లే ఒకవేళ కష్టపడి పంటని కాపాడుకున్నా కూడా దాన్ని అమ్ము అమ్ముకోవడానికి మార్కెట్ ఆటికే తీసుకెళ్తే అక్కడ ఇంకో పెద్ద సమస్య ఎదురవుతుంది
కరెక్ట్ పాయింట్ చెప్పావు రా ఆ మార్కెట్ లో అసలు సరైన షెడ్లు ఉండవు ఓపెన్ ఏరియాలో ధాన్యం బస్తాలు ఉంచడం వల్ల ఎలా హఠాత్తుగా వర్షం వస్తే నష్టం అంతా కష్టపడి తెచ్చుకుందంతా పాడైపోతుంది కదా తడిసిపోయిన ధాన్యానికి కొనుగోలుదారులేమో తక్కువ ధర పెడతారు
అవునవును తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి క్వింటల్ కి చాలా ధర తగ్గించేస్తారు రైతు కళ్ళ ముందే తను కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించిన అట్లా పంట ని తక్కువ ధర అమ్ముడు పోతుంటే ఎంత కుమిలి పోతారో కదా అసలు
అసలు మన దేశంలో వ్యవసాయం అనేది ఒక జూదంలాగా మ మారిపోయిందిరా పెట్టుబడి పెట్టడానికి అప్పు చేయాలి ఆ అప్పు తీర్చాలంటే ప్రకృతి కరుణించాలి మార్కెట్ ఇట్లా మంచి ధర దొరకాలి దీ వీటిలో ఏదో ఒకటి సరిగ్గా లేదంటే కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది
నిజమే అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది రైతుల పిల్లలు వ్యవస వైపు రావడానికి అసలు ఇష్టపడతలేరు కదా వాళ్ళు ఎంత కష్టపడి ఎంత పని చేసినా కూడా సరైన గుర్తింపు ఉండదు ఆదాయం ఉండదు ఇ అట్లాంటప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు అ
అవును కానీ దేశానికి వెన్నుముక్క లాంటి రైతులే వ్యవసాయం ఆపేస్తే రాబో పోయే రోజుల్లో తిండికి ఎంత కొరత వస్తుందో ఆలోచిస్తుంటే భయం వేస్తుందిరా ప్రభుత్వం పంటల బీమా పథకాలు మరింత సులభతరం చేయాలి నష్టపోయిన రైతుకి సాయం అందించేలా ఉండాలి
అవును ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించి ముందే వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం ఆధునిక నిల్వ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం కూడా ఇప్పుడు చాలా అవసరం అట్ల అయితేనే మనం రైతులను కాపాడుకోగలుగుతాం
కరెక్ట్ రా మనమే ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా గాని అక్కడ పొలాల్లో రైతులు పడే ఆవేదన చలి పుట్టిస్తుంది
నిజమే సరేగాని ఈ రోజు పేపర్ లో రైతులకు సంబంధించినయితే హెల్ప్లైన్ నెంబర్ నెంబర్ వేసారు మనకు తెలిసిన రైతులకు ఆ వివరాలన్నీ పంపిద్దాం కనీసం ఏమైనా సమాచారం ఉపయోగపడుతుంది ఏమో కదా వాళ్ళకి
మంచి ఆలోచన రా అలాగే చేద్దాం అవును ఇందాక నువ్వు నిల్వ కేంద్రాల గురించి అన్నావు కదా దాని వల్ల రైతు తులకి చాలా పెద్ద ప్లేస్ అవుతుంది కానీ చాలా గ్రామాల్లో ఇప్పటికీ అలాంటి సదుపాయాలు లేకపోవడం వల్లే పంట చేతికి వచ్చ వచ్చిన వెంటనే తక్కువ ధరకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది
కరెక్ట్ ఒకవేళ నిల్వ వస్తువులు ఉంటే మార్కెట్ లో మంచి ధర వచ్చే వరకు రైతులు తమ పంటను దాచుకుంటారు ఈ వర్షాల టైం లో ధాన్యం పాడవకుండా కూడా ఉంటది దీనివల్ల మధ్యవర్తుల దోపుడు కూడా చాలా వరకు తగ్గుతుంది
అవును ఈ దారుర్ల వ్యవస్థ వల్లే అసలైన రైతుకి తక్కువ ఎక్కువ లాభం వస్తుంది కొనే వినియోగదారుడు ఏమో ఎక్కువ లా భారం పడుతుంది మధ్యలో ఉండే వాళ్ళు మాత్రం కష్టపడకుండానే లాభాలను తెచ్చుకుంటున్నారు మరి
నిజమే దానికి తోడు ఈ వర్షాల వల్ల ఇం ఒక పెద్ద సమస్య ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా ఉండవు కదా పొలాల నుండి మార్కెట్ పంటను తరలించడానికి ట్రాక్టర్లు లారీలు వెళ్లడం చాలా ఇబ్బ ఇబ్బంది అయిపోతది బురదలో వాహనలు ఇరు కుపోయి రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి
అబ్బా అవును రా రవాయణా ఆలస్యం అయితే కూరగాయలు పండ్లు లాంటి టివి త్వరగా వాడైపోయే పంటలు దారిలోనే కులిపోతాయి ఒకరోజు లేట్ టైనా రైతుకు వేళల్లో నష్టం వస్తుంది
హలో
హలో
అందుకే వ్యవసాయంతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవడం కూడా అంతే ముఖ్యం అట్లనే ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు కూడా అంటే ప్రైవేట్ జాబ్స్ వదిలేసి మరి ఈ ఆధునిక వ్యవసాయం వైపే వస్తున్నారు కదా వాళ్ళు వచ్చి డ్రోన్ టెక్నాలజీ అని ఏందో హైడ్రోఫోనిక్స్ అంట అట్లాంటి అన్ని వాడుతున్నారు అది వస్తే కొంచెం ఆశాగా అనిపిస్తుంది
అవును రా నేను కూడా చూసాను డ్రోన్స్ ద్వారా ఎరువులు చల్లడం వల్ల సమ మయం శ్రమ రెండూ ఆదా అవుతాయి పైగా వర్షాకాలంలో నేల మొత్తం బురతగా ఉన్నప్పుడు పొలంలోకి దిగకుండానే స్ప్రేయింగ్ చేయొచ్చు ఇలాంటి టెక్నాలజీ సామాన్య రైతులకు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తే బావుంటుంది
ఖచ్చితంగా ఆ టెక్నాలజీ మారినప్పుడే గదా వ్యవసాయం అనేది లాభసాటిగా మారుతుంది ఏదేమైనా సరే ఈ సంవత్సరం మాత్రం ప్రకృతి కొంచెం గరుణించి రైతులకు మంచి పంటలు వండి వాళ్ళు కోరుకున్న ధర రావాలని మనస్ఫూర్తిగా గోరుకుందా
అవును రా అన్నదాత సుఖీభవ అన్నారు కదా వాళ్ళు బావుంటేనే దేశం బావుం తున్ సరేరా ఇందాక చెప్పిన ఆ హెల్ప్ లైన్ నెంబర్ నాకు వాట్సాప్ చెయ్యి నేను మన గ్రూప్ లో షేర్స్
ఆ అలాగే పంపిస్తాను అన్నట్లు ఈ నీతోని మాట్లాడుతున్నానా సడన్ గా ఇక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది ఒక్కసారిగా మబ్బులు పట్టేసి చీకటి అయిపోయింది తెలుసా
ఆ ఇటు సైడు గూడా అలా ఏ ఉందిరా ఈ నైట్ అయితేనే భయం ఏస్తుంది ఏ టైం కి ఎలా ఉంటుంది అనేది అర్థమే అవ్వట్లేదు వర్షకాలం అంటేనే టెన్షన్ మొదలైపోతుంది
అవును ఎండాకాలం ఏమో ఎండలకు అల్లాడిపోయాం ఈసారి ఎప్పుడె ప్పుడు వర్షాలు పడతాయా అని ఎదురు చూషిణం ఈ చల్లటిగాలి తగులుతుంటేనైతే ప్రాణం లేసొచ్చినట్టుంది నాకు
నిజమేరా ఈ వర్షాలు పడితేనే కదా రైతులకు కూడా ఆనందంగా ఉంటుం అప్పుడే గదా వాళ్ళు పంటలు పండించగలరు
ఊ కరెక్టే గానీ వర్షాకాలం వొస్తే ఒక ప్రాబ్లం తీరుతేగానే రోడ్ల మీద ట్రాఫిక్ బురదా యూస్తేనే చిరాకు పుడుతుంది
ఈ పల్లెటూల్లో అయితే ఇంకా అది ఎక్కువగా ఉంటాది
ఊ ఆ ఇం కా మరి ఎటన్నా బయటికి పోవాలన్నా గూడా అసేలు బైక్ మీద పోయి రావాలంటే మస్తు కష్టం రెయిన్ కోట్ ఎసుకున్నా గూడా లోపల బట్టలన్నీ తడిసిపోతాయి
అసలు బయటికెళ్ళాలంటేనే భయమేస్తుంది ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ ఉరుమొచ్చి మన మీద పడుతుందా అన్ నేసి భయమేస్తుంది వర్షాకాలం అంటే నాకు అసలే నచ్చదురా
దోమలు జ్వరాలు గూడా ఎక్కువైపోతాయి
ఆ నిజమే దా మనం జాగ్రత్తగా ఉండాలి మన చుట్టుపక్కల ఉన్న వాటన్నిటినీ పరీక్షించుకోవాలి దోమల వల్ల అంటే ఎక్కువ అవ్వకుండా కుండలు అలాంటివి ఉంటే బోర్లేయాలి నీళ్ళ ఉన్ నిలువ ఉంటే దోమలు వస్తాయి గదా
అవునవును దోమల తెరలు ఆలవుట్లు గూడా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఈ కాలంలో
ఆ నిజమే రా అలా అయితేనే మనం కొంచెం హెల్దీ గా ఉండగలుగుతాం అలాగే ఈ వర్షాకాలంలో వాటర్ గూడా కాస్త వేడి చేసుకొని తాగితే ఇంకా బావుంటది
ఊ అది కూడా మంచి అలవాట అట్లనే బయట ఫుడ్డు గూడా పూర్తిగా తగ్గించే చెయ్యాలి
ఊ నిజమేరీ ఈ బయట ఫుడ్ ఇవం తిరడం వల్ల అసలు ఆరోగ్యం ఏమీ బాగుండట్లే రోగాలని మనమే కొని తెచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే
ఉమ్ ముఖ్యంగా ఈ టైంలా రో డ్డు పక్కన దొరికే పానీపూరి చాట్లాంటివి తింటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది
అలాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే ఇప్పటి నుంచి మానేయడం అలవాటు జేసుకోవాలి అప్పుడైతేనే మనం మనం కొంచెం హెల్దీగా ఉండగలుగుతాం
ఉమ్ అంతగా తినాల అనిపిస్తే వేడి వేడిగా సమోసలు లేదా పకోడీలు తింటూ చాయ్ తాగుతూ ఉంటా అది మంచిగా అనిపిస్తది ఇంకా
ఆ నిజమేరా నీకు అలా బయట తినే అలవాట్లు ఏవన్నా ఉన్నాయా అలా ఉంటే మాత్రం మానేసుకో అక్క ఈ వర్షకాలం అసలే తినొద్దు
వర్షాకాలం కంపల్సరీ మానేసుకుంటా ఒక మూడు నెలలు మానేస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు
అసలు ఎవరు నీట్ గా చేస్తున్నారు నీట్ గా చేయట్లేదు నాకైతే ఏ అద్దం అవ్వట్ల ఆ ఏంటో ఏడ బోయినా చూడు ఎవిటి మీద క్యాబ్స్ ఉండవు ఇందాక షాప్ కెళ్ళాను రా అక్కడ ఫుడ్ అని పెట్ అబ్బో అసలు మూత లేవు అన్నీ ఈగలే
ఉమ్ అందుకే ఏదైనా మనం ఇంట్లోనే చేసుకొని తినాలి బయట వాటిని నమ్మే తట్టులేదు ఇప్పుడిగా
నిజమేరా అసలు నమ్మకూడదు సరే మరి జాగ్రత్తలన్నీ మంచి గ పాటించి మంచిగా ఉండు ఈ వర్షానికి
ఓకే నువ్ గూడా బాయ్